ఆ బాగున్నా
ఆ బాగున్నామండి
ఇన్నేస్తున్నా బ్రేక్ఫాస్ట్ అయిందా
ఆ బ్రేక్ఫాస్ట్ ఏం లేదు చాయి దాగీనా చాయ్ దాగిన
ఆహా నిన్న ఉగాది పండుగ ఏలా జరుపుకున్నారు. మరి
ఉగాది పండుగ బానే జరుపుకున్నాం. పొద్దున్నే లేవడం
అవునా పోలేద అమ్మ వాళ్ళ ఇంటికి ఇక్కడే ఉన్నారా అమ్మ వాళ్ళ ఇంటికి పోలేదా
ఏళ్ళలేదు. ఇక్కడే ఉన్నాం అత్తమ్మ వాల్ల ఇంటి దగ్గరే ఇప్పుడు పండగ టైం లో రష్ ఉంటుందిగా బస్సులల్లో
హ్ హ్ అవును ఓ ఫుల్లు సిటీల్లో అయితే అమ్మ ఆహా వినిపిస్తుందండి.
ఆ రష్ ఉంటుంది మళ్ళ చిన్న పిల్లలు చిన్నపిల్లలు అని నీ దాని చాలానే ఇబ్బంది పెట్టడం ఎందుకని వెళ్ళలేదు ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాం మీరు ఎలా జరుపుకున్నారండి
అవునవును ఉమ్ బొందనేసి ఊరికొచ్చేసినాం మొన్న
అవునా
హమ్
ఉహుమ్ మీ సైడ్ బత్తాలు చేస్తారా
హమ్ బచ్చాలే చేస్తాము మేము
ఉహుమ్ కొంత మంది బద్ చాల పంగాల్ పూర్ణ రా
ఉమ్ అవునవును
పూర్నాలు చేస్తారంట మా వరంగల్ సైడ్ ఏమో
బచ్చలు చేస్తారా హమ్
హమ్ ఇంకేం చేస్తున్నా రాండి
ఉగాది పచ్చడి బాగా వేసుకున్నారా మరి అన్ని రుచులతో
ఆ షెడ్రుచ్చులతో సమ్మేళనం అనేసి బాగానే చేస్తున్నాం పిల్లలు ఏ ఉ మామిడికాయలు కొంచెం ఇప్పుడు వగరు ఉంటాయి కదా వాటిని ఇష్టపడట్లేరు మనకంటే తెలుసు అనేది మ్యాంగోస్ తినోచ్చా ఎందుకంటే వాళ్ళు ఏంటివి ఏమి చేస్తున్నారు హలో హలో
ఆ హలో వినిపిస్తుందిండి అటు సైడు వెదర్ ఎలా ఉంది హలో హలో